హలో హలో
హలో
నమస్కారమండి హలో
నమస్కారం అండి
హలో నా వయస్ వినిపిస్తుందా అండి మీకు
నమస్కారం ఆ వినబడుతుందండి మా నా వాయిస్ వినబడట్లే మీకు నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు ఆ వినబడుతుంది మీది కూడా
ఓకే బోన్ చేసారా అండి
ఇంకా చేయలేదండి మా ఇప్పుడు సాయంత్రం ఆ సాయంత్రము ఆ కోసము ప్రిపేరు అంటే ఆ ఏర్పాట్లు చేస్తున్నామండి
ఓకే అండి మీ ఏరియాలో బాగా పండుగలు జరుపుకుంటుంటారా అండి మీరు
మాయ మా దగ్గర దసరా ఫెస్టివల్ దసరా పండుగ బాగా చేసుకుంటారండి దసరా పండుగ అంటే అది తొమ్మిది రోజులు బతుకమ్మ అని ఆడతారండి ఫస్ట్ చిన్న బతుకమ్మని ఆడతారు ఇంట్లో దంత గౌరమ్మ అని పేరుస్తరు గౌరమ్మ అని అంటే ఎట్లా చేస్తారంటే ఆ దాన్ని ఏమంటారు మట్టి మట్టి ఉంటది కదా
ఆ బంక మట్టి
ఆ అదే పుట్టమట్టి అంటారు చూడండి
ఆ అవునండి
అయ్యో పాము దగ్గర ఉండే పుట్ట మట్టి అంటారు చూడండి
ఆవును
కొచ్చి ఇట్లా రౌండ్ గా చేసేసి దానికి ఇట్లా పసుపు రాసి ఆ మన కుంకుమ తోటి దానికి బొట్లు పెట్టేసి దాన్ని చుట్టూ పువ్వులు వేసి ఆ గౌరమ్మ పూజ అని చేస్తారు ఫస్ట్
ఓకే
తర్వాత అట్లా అది అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు పెద్ద బతుకమ్మనే ఆడతారు ఆ పెద్ద బతుకమ్మ రోజు తీరుకొ ఒక పువ్వులు అంటే రోజు ఒక రకం పువ్వుల తోటి బతుకమ్మని తయారు చేసి అందరు కలిసి ఒక గల్లీలో ఆ ఇప్పుడు ఒక గల్లికి ఎంత ఇరవై ముప్పై మంది ఉంటారు కదా వాళ్ళందరు కలిసి ఆడుకుంటారు
మన్నేన్ కూడా విన్నానండి ఇలా అందరూ కలిసి ఇలా గుంపుగా చేరి కోలాటంగా
ఆ అట్లా మంచిగా రోజుకొక్కరు రోజుకొ క కోలాటాలు పాటలు పెట్టుకొని మంచిగా బతుకమ్మ పాటలు పెట్టుకుంటా ఆడుకుంటా చుట్టూ మంచిగా సందడి చేసుకుంటా ప్రతి రోజు ఒక అట్లా ఎనిమిది రోజులు ఆడతారు
మీరు పాల్గొంటుంటారా అండి అలా
నేను నేను వీలుని బట్టి పాల్గొంటానండి మామూలుగా నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము
మేమైతే ఇక్కడ మా ఏరియాలో వినాయక చవితిని బాగా జరుపుకుంటామండి పండగ
ఆ
చూద్దని మేము ఇక్కడ ఐదు రోజులు జరుపుకుంటామ అండి అంటే వినాయక చవితి స్టార్ట్ కాక వారం ముందు నుంచే హడావిడిగా బాగా అంటే ప అందరికి డెకరేట్ చేయడానికి కానీ అలా అన్ని టెంకాయ బట్టలు అరటి గెలలు చెరుకు గలలు అవన్నీ కొట్టకొచ్చి పెడతామండి
ఇంకా మరి ఆ వినాయక చవితి ఫెస్టివల్ అసలు దానికి అంటే ఎందుకు జరుపుకుంటారండి
అే వినాయకుని పుట్టిన రోజు కదండి అందుకు
ఊహు వి వినాయకుని పుట్టినరోజు అంటే అన్ని వంటకాలు బాగా తింటాడా అండి
ఆ అవునండి అంటే వినాయకునికి ముఖ్యంగా ఇష్టమైనవి కుడుములు కదండి అంటే ఉండ్రాలు అంటారు చూడండి అవి
ఆ అవి చేయడం అంటే అవి ఎక్కువగా ఉండ్రాళ్ళ ఉండ్రాళ్ళు అని పాట పాడుతారు కదాండి
ఆ అవునండి
అది అంటే ప్రతి రోజు చేస్తారా లేకుంటే ఒకటే రోజు చేస్తారా
అంటే ఒక్కో రోజు ఒక్కొక్క తపి వంటకాలతో వినాయకునికి పెడుతుంటాము ండి ప్రసాదంలాగా ఇంకా మీ సైడ్ ఏ పడుగ బాగా జరుపుకుంటారంండి
మా దగ్గర ఇంకా వినాయక చవితి జరుపుకుంటారు సంక్రాంతి జరుపుకుంటారు మళ్ళీ తర్వాత ఊరు ప పంండగని కూడా బాగా జరుపుకుంటారండి
అంటే వినాయక్ చవితడు ఇట్లా లడ్డుూ వేలం పాట అంతే అంతా వేస్తుంటారు కదండి
ఆ వేస్తారంండి
అది అంటే మా సైడ్ అలా జరుపుకో మేము అది ఎలా ఉంటుందో కొంచెం చెప్పగలరా మే మాట టాలో
మా దగ్గర వేలం పాట ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు తొమ్మిదవ రోజు ఉంటది కదండి ఇప్పుడు తొమ్మిది రోజుల తర్వాత చివరి రోజు వేలం పాట వేస్తారండి పాడతారండి ఇప్పుడు అటు సైడ్ అటు సైడ్ తరపుున కొంతమంది ఇ సైడ్ తరపున కొంతమంది అంట ఎవరి ఇష్టం వాళ్ళు అంటే ఒకరు ఒకరు కొన్ని ఫ్యామిలీస్ నుంచి కొంతమంది వస్తారు కదా కుటుంబాల నుంచి వచ్చిన ఇప్పుడు ఫస్ట్ ఒకరు ఫస్ట్ వాళ్ళు ఏమంటారు ఒక రెండు వేలు వేలం పాటాల అక్కడ ఇట్లా త్రీ టైమ్స్ రెండు వేలు ఒకసారి రెండు వేలు రెండుసారి అంటే ఇంకొకరు త్రీ థౌజండ్ అంటారు అట్లా ఒకక్కసారి రౌండ్ వస్తు క మళ్ళా ఇట్లా ఇంకా తలి వ్యక్తి లాస్ట్ కి అట్లా పెరుగుతూ పెరుగుతూ అది ముప్పై వేలు కావచ్చ నలభై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు అది లక్ష వరకు కూడా పోవచ్చు ఎవరైతే లాస్ట్ కి ఎక్కువ ఎక్కువ అమౌంట్ తోటి డబ్బుల వేలం వేస్తారో అది ఇంకొకరు లక్ష లాస్ట్ అని అన్నారు అనుకో అది ఇ ఎవరు పలక కుంటే అదే చివరిగా
అంటే లాస్ట్సారి అని చెప్తారు కదాండి అదేనా లాస్ట్
ఆహా ఒకటోసారి ఇంత రెండోసారి మూడోసారి మూడోసారి అది చివరికే చేసేస్తారు ఇక
అవు
సరికిగా చివరి చేసేసి ఆ లడ్డు అది వారికే ఇస్తారు అన్నమాట ఆ ఫ్యామిలీకి ఇస్తే వ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ప్రసాదం లాగా పంచుకుంటారు
నమస్కారం అడిడి
అది అదొక సందడి లాగా బాగా తెలుగులో తెలుగు తెలంగాణలో బాగా సందరిగానే చేసుకుంటారండి ఆ పండుగలు
ఓకే అండి
ఇంకా ఆ ఊరు పండుగని కూడా బాగా చేసుకుంటారండి ఆ ఊరు చుట్టూ ఇట్లా చేసి ఊర్లో ఇప్పుడు మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతెంత మంది చుట్టాలు ఉంటారో అంత మందిని పిలుచుకుంటారు హ్మ్మ్
అంటే ఏం చేస్తారండి అప్పుడు అంటే ఎలా ఉంటుందో ఆ పండగ అనేది
ఊరు పండగ అనంటే ఊరికి ఇప్పుడు వాళ్ళ చుట్టాలందరినీ విలిపించుకొని వాళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకొని వాళ్ళందరికిీ కొత్త బట్టలు ఇచ్చి ఆ ఏం చేస్తారంటే ఊరి చుట్టూ ఏం నెగటివ్ రా కుండా ఆ ఊర్లో మంచి జరగాలని మేకలను గొర్లని కోసి దాని బ్లడ్ ఉంటది కదా
అవునా అండి
మొత్తంని ఊరు చుట్టటు పోస్తా అంటారు అంటే ఊరికి మంచి జరగాలని
ఆ అంటే అమ్మవారికి ఇలా బలి ఇవ్వడం
ఆ ఆ అలాగా చేసి చేస్తారన్నట్టు ఏమి జరగకుండా అన్ని సక్రమంగా ఉండాలి ఊరికి కీడు రాకుండా నెగిటివ్ రావద్దని అలాంటివి చేసి ఊరు వాళ్ళకి ఎంత మంది చుట్టాలు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి అలాంటివి ఫెస్టివల్ సి మూడు రోజు రోజులు మంచిగా చేసుకున్న తర్వాత చివరి రోజు అందరు కలిసి భోజనాలు జేసి మందు పార్టీ చేసుకుంటారు
ఇంకా మా సైడ్ అయితే మేము సంక్రాంతి పండుగ బాగా జరుపుకుంటామండి మూడు రోజులు ఉంటుంది పండుగ ఆ మూడు రోజులు వచ్చి సంక్రా సంక్రా భోగి సంక్రాంతి కనుమండే ఒక్కో రోజుకి ఒక్కొక్క రకంగా జరుపుకుంటామండి పంండగ మేము
హ్మ్మ్
ముందుగ భోగి రోజు తెల్లవారుజామున లేచి అందరు తల తల స్నానాలు చేసి సి ఇంటి ముందర భోగి మంట వేస్తామండి అందులో ఇంట్లో ఉన్న పాత వస్తువులు అలాంటివన్నీ వేసి అంటే కోరుకుంటాం అన్నట్టు మనకి ఏమి నెగిటివ్ ఎనర్జీ అలా ఏమి ఉండకోకుండా బాగా పాజిటివ్ గా ఉండాలని కోరు కోరుకుంటామండి
ఈ పాత వస్తువులున్నీ అందులో వేసేస్తారు ఇగ మంటలో వేసేసి కొత్ కొత్త కొత్తయి అంటే అన్ని కొత్తవి జరగాలని అట్లా ప్రయత్నం అంటే పాతయ అన్ని వెళ్ళిపోయి మా మా ఇంట్లో కొన్ని అన్ని కొత్తవి కొత్తవి జరగాలని కోరు
అవునండి
జాబులు లేని వాళ్ళు అంటే ఇక జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు మాకు జాబ్ రావాలని ఆ పెళ్ళిళ్ళ కాని వాళ్ళు పెళ్ళళ్లు కావాలని నీ ఆ తర్వాత ఇల్లు కట్టుకోని వారు ఇల్లు కట్టుకోవాలని నీ ఇలాంటివి కోరుకుంటారు
ఆ ఎవరికి ఏమేం కోరికలు ఉంటాయో అవన్నీ కోరుకుంటూ ఉంటారండి
ఆ
ఇంకా సంక్రాంతి అండి
మంచిగా జరుపుకుంటారాండి
ఆ మంచిగా జరుపుకుంటాండి అంటే ఇంట్లో అంతా రోజు బా మంచిగా పిండి వంటలు చేయడం. అలా ఇంకా సంక్రాంతి అంటేనే బాగా గుర్తొచ్చేది మాకు కోడి పంద్యాలు ఎద్దుల పంద్యాలు
మా దగ్గర సంక్రాంతి అంటే తెలంగాణలో సకినాలు బాగా చేసుకుంటా టారండి సకినాలు అంటే బాగా ఫేమస్ తెలంగాణలో బియ్యం పిండి వంటలల్లా సకినాలు, అరిసెలు, లడ్డూలు సంక్రాంతికి బాగా తీసుకుంటారు తెలంగాణలో పిండి వంటాలు
పంట వచ్చిన ఆనందం.
ఆనందంలో ఈ పిండి వంటలు చేసుకొని, మంచిగా పా ఈ ఉ అం అందరూ అత్త వాళ్ళ ఇండ్లల్ల నుంచి అమ్మ వాళ్ళ ఇళ్ళలోకి వచ్చేస్తరు వస్తరన్నమాట. వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇగ స అన్ని అప్పాలు చేసుకోవడం స కినాలు, అరిసెలు, లడ్డూలు ఆ ఇవన్నీ చేస్ కొని మళ్ళా ఆ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయినంక అవి అన్ని పట్టుకొని వాళ్ళ అత్త వాళ్ళ ఇండ్లల్ల వెళ్ళిపోతరు.
ఆ మూడో రోజు కనుమ అండి, ఆ రోజు అంటే రైతులకు పంట రావడానికి గల కారణం ఎద్దులు, ఎద్దులు ఇవ్వండి అవి ఉంటాయి కదండి, వాటిని దైవంతో కొలిచి వాటికి పూజలు చేయడం అలా చేస్తారండి.
ఆ మంచిగా జరుపుకుంటారండి
ఆ బా మంచిగా జరుపుకుంటామండి.
మీరు మీరు సొంతంగా ఎప్పుడైనా మీ ఎద్దుకి పూజ చేసారా అండి?
ఆ చేస్తూ ఉంటామండి మేము.
అంటే అంటే ఇంటికి పెద్ద కొడుకు అట్లా చేయాలని ఉంటదా, లేకుంటే మీరే చేస్తరా అండి?
నాన్న చేస్తూ ఉంటాడండి
అవునా ఇంటే ఏంటి వాళ్ళ ఇంటికి పెద్ద వాళ్ళు ఎవరు ఉంటరో వాళ్ళు చేస్తారు.
ఆ అవునండి.
ఉమ్
ఇంకా మా ఏరియాలో అయితే మొహరం బాగా జరుపుకుంటామండి. అంటే యాచువల్ గా మొహరం ముస్లిమ్స్ పండగ అండి.
ఆ
మాత్రం అది ముస్లిమ్స్ గానీ, హిందూస్ గానీ, క్రిస్టియన్స్ గానీ అలా అన్ని మతాల వారు కలిపి జరుపుకుంటామండి ఆ పండుగ.
అది మీ ఆంధ్ర, ఆంధ్ర దగ్గర అలా చేసుకుంటారేమో. ఆ తెలంగాణలో అయితే అలా చేసుకోరండి.
అంటే ముస్లిమ్స్ ఒక్కటే పాల్గొంటారండి ఆ పండుగలో?
అవునండి అవును. ఇంకా ఇంకేం పండుగలు చేసుకుంటారండి మీరు? ఇంకా ఇప్పుడు స్త వర్షాకాలంలో మొదలైతది కదా అండి స్టార్టింగ్. వర్షాకాలం మొదలు గాంగనే. అప్పుడైతే మంచిగా బయటికి ఊరు వంటలు అని వెళతారు, మస్తు అనిపిస్తది అప్పుడు ఊరు వంటలని అప్పుడు గ్రీ పంటలంతా వర్షాలు పడి మొత్తం మా గ్రీన్ వస్తది కదా గట్టి, ఆ పొలాలన్నీ పచ్చగా ఉంటాయి కదా జూన్, జూలైల ఆగస్టుల వంటలకు ఊరు వంటలు అని వీళ్ళు పోతరండి. చాలా బాగా అనిపిస్తది అది కూడా, ఆ వ అది ఆ ఫెస్టివలు మంచిగా ఊరు వాళ్ళందరూ ఇల్లు శుభ్రం చేసుకొని కొత్ కొత్త బట్టలు ఏసుకొని చెట్ల వాళ్ళ పో బావిల దగ్గర ఉంటాయి గ పొలాల దగ్గరికెళ్ళిపోయి అక్క అక్కడ వంటలు వండుకొని తినేసి వస్తరు.
ఓ మీకు తెలిసిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు ధన్యవాదాలండి.
మీకు కూడా చాలా ధన్యవాదాలండి.
ఓకే అండి.
ఓకే